వన్ నోటిలో పేట్
హలో హలో హలో వినిపిస్తుంద
మ్మ్ వినిపిస్తుంది.
హాయ్ అండి
హాయండి.
ఎలా ఉన్నారు.
బాగున్ననండి మీరు బాగున్నారా
అవుమా అవును. ఏం చేస్తూన్నారు.
ఏం లేదా అండి ఇప్పుడే పని అయిపోయింది
ఏం లేదండి ఇప్పుడే వాటర్ మెడల్ కోసం తిన్నామని
హ
మీరు లాస్ట్ వరకు ఏం చేశారు అంటున్న
మీ వాయిస్ క్లియర్గా లేదండి
మీరి వన్ టైం ప్రిపేర్ చేశారు అంటున్నా
మేం ఏేం చేయలేదు అండి అన్నట్ మా మమ్మీ ఎ చేసింది
అవునా
పప్పు జ
ఉమ్
హలో
ఆ చెప్పండి హలో
పప్పు చేసిందండి మీరేం చేసారు
మాది ఈ రోజు బెండకాయా అండి
అవునా
ఆ
మీరే చేస్తారా
ఆ నేనే చేశా అండి ఏం చేస్తుకున్నారు
ఏం లేద అండి ఖాలీ
ఉ
హ
మ బయటి కట్టన్న ఎల్లారా
ఎట వెళ్ళలేదండి మీరు వెళ్లార
ఆ వెళ్ళాన్నా అండి బయట తినేసి
హ ఎటు ఎల్లరుండి
మామగా విషల్ మార్ట్ కీ వెళ్ళామండి
ఓకే విశాల మాట్ ఆ
అ
నేన్ పర్చేస్ చేసానండి
చాలా ఎక్కువ మంది ఉన్నారు నిన్న అసలు ఏం అసలు చూద్దామంటే ఏమంటారు స్టాక్ కూడా లేదు చాలా రష్ ఉన్నారు అంతా ఎక్కువ ఏం తీసుకోవచ్చచ్చసి ఇంట్లోకి అంటే ఉస్ అయ గ్రాసరీ టైప్ తీసుకున్నాము చి చిన్నవి
ఓకే
ఆఫర్స్ ఉ అప్పుడప్పుడు ఆఫర్స్ పెడతారు కదా అని చాలా రోజు అవుతుంది అని వెళ్ళావు